హలో
నమస్కారం
ఆ నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే మహంకడుకుంటున్ననండి
అవునా పనితీరిందా అండి పొద్దున పని
ఆ అంట్లు బట్టలు అయిపోయాయి
అవునా ఏం కూరవండి లే అండి
గోంగూరు వండుతున్నావ్
అవును పచ్చడ నా కూరనా
కూర
అవునా మరి యియలా ఆదివారం కదా చికెనో మటనో తెచ్చుకోలే
నిన్న మటన్ తిన్నాం అందుకే ఈరోజు చికెన్ త్యవట్ల
అవునా
హు మ్
ఎక్కడ ఉన్నారండి మీరు మరి
మా ఇంటికి వచ్చేసాం అండి
మీ అమ్మోళ్ల ఇంటికాడ నుండ
లేలే రాత్రి వచ్చామండి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర అయింది ఆ
అవునా ఆడ ఉన్నన్ని రోజులు మంచి సుఖంగా ఉన్నారు తిని కూర్చొని అహం మిగతా వచ్చినాక ఇక పని చేసుకుంటున్నారా
ఆ చేయాలిగా మరి ఎవరు చేస్తారు
అవును కదా మనమే ఎయ్యాలి ఎవరు చెప్తారు ఇంకా మనకు
ఉ తిన్నారా
తిన్ లేదండి ఇప్పుడే కర్రీ వండుతున్నా నీనే
ఏం కర్రీ అండి
పప్పు పప్పు టమాటా
హామ్ మీరే వండుతారా
ఆ ఈ రోజు నేనే వండుతున్నానండి మా మమ్మీ వాళ్ళు ఊరికి పోయారు మా అత్తమ్మళ్ల నానయ్య అచిపోతే పోయిలండీ
మట్టాడు నేనా పార్కింగ్ లో
ఉమ్ పాప స్కూలు పోయిందా
ఈ రోసు సండేకదండి
అవును కదా మండే మర్చిపోయాను హు రేపటి నుంచి పంపిస్తారు ఇగ
ఉమ్ రేపటి నుంచి
ఉమ్ ఆ ఫీజ్ ఎంత అండి మరే ఏ క్లాస్ ఇప్పుడు
నేను ఒక గవర్నమెంట్ స్కూల్లొ వెసానండి
ఎందుకు ప్రైవేటె ఎయపోయారా ఇప్పటి నుంచి గవర్నమెంట్ అయితే ఎట్లా అండి
మాక్ కొంచెం మనీ ప్రాబ్లం అండి
మనీ ప్రాబ్లమ్ కాగానీ ఇప్పుడు చిన్న ఉంది కాబట్టి ఎక్కువ పట్టించుకోరు అదే ప్రైవేట్ ఆట్లయితే మంచిగా చుదువుపిస్తారు
ఎందుకు పట్టించకోరు ఇప్పుడు మా ఇటు వైపు గవర్నమెంట్ స్కూల్ లో బాగా చదివిపి చేప్తున్నారు
ఏమో అండి ఎక్కువ చిన్న పిల్లలు మాటు అదే ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తే కొంచెం వాళ్ళకు కూడా అవగాహన ఉంటది మంచిగా చదువుకోవాలని అప్పుడు వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా
ప్రైవేట్ స్కూల్‌ లొ వేస్తే ఆఫ్ అంత చదువు మేము ఎలా కట్టాలీ నేను కొంచెం చదువుకున్నాను ఇంట్లో కూర్చొని చెప్పుకుంటాను అక్కడ తన్‌ చదివివస్తే నేను చెప్
అది ఒక్క బాధ ఉన్నదండి ఇదో బాధ అంటే అదో బాధ పీజులు ఎక్కువని ఉమ్ చెప్పడి ఇంకా ఏం చేసారు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇన్ని రోజులు
అదే మా మరిది ఇంట్లో వెళ్తుంటే ఆ సామాన్ల కేసి కదిరి పండగ చూసుకొని వచ్చాం
మరి ఇల్లలోకి ఎప్పుడు వస్తారాంట అండి మీ అమ్మ వాళ్ళు
వచ్చేసారు అవే సామాన్లు అవి సర్ది వచ్చాను నేను
అవునా పిర్లా పండుగ బా జరుపుకున్నారండి మరి మీరు
ఆ బాగా జరిగింది అండి
మా దగ్గర కూడా వచ్చినాయండి పొద్దున్న ఏమో చెప్పలేదండి వత్తన్నయ్ అని
హు
ఇగ సాయంత్రం వస్తానే వస్తానే అంటే ఇక దబ దబ స్నానం చేసి ఇగ నీళ్లు తెచ్చి వచ్చి నీళ్ళ అర పోసి ఫిఫ్టీ వన్ రూపీస్ పెట్టినాం అండి
ఉ
ఊ ఇంకేమన్నా కొత్తగా వేయాల్ల అంతేనా అండి మీకు తెలుస్తది కదా
ఉంటే తీపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏదో సాధం చేసి ఇస్తారు కదా
ఆ
ఉ అలా చేసుకుంటారు
ఉ మళ్ళా గాస్ సాయిదాకో ఏమో ఆకుతోని మళ్ళీ కుడుకో గుచ్చి కూడా ఎస్తాలి కదండి
ఏంటండి
సైదక్ తోని కుడుక తోని కుర్చి ఎత్తలు కదా పిరీలకి
ఏమో అండి ఒక్కొక్క ఊరికి ఒక ఆచారం ఆన్నట్టు నాకు అక్కడకి తెలిదుగా ఇక్కడైతే అలా చేయరు
అవునా మా దగ్గర మా ఇంటి పక్కన వాళ్ళు అట్లనే చేసళ్ళు అండి మాములు కూడా ఏమన్నారు ఇగ మాకు ఆ టైం కి కుదరలేదు చేయలేదండి మేము
ఊ ఉ
ఇంకా ఏం చేస్తున్నారు మీ పాపలు
ఇది తిని ఇక్కడ పోలియో డ్రాప్ వేస్తుంటే వేయించుకోడానికి వెళ్ళారు
అవునా తినకుండానే పోవాలే పోలియోకి
నాకు ముందు తెలీదు ఇప్పుడు చెప్పారు
అయ్యో తినకుండానే పోవాలండి పోలియో
నాకు తెలిదుగా ఏ
మంచి పోలియో వేపిత్తే మేము కూడా చిన్నగున్న అప్పుడు వేయించుకున్నాం
నేను వెళ్ళేదాన్ని న వే చూడాన్ని త
ఇ మళ్ళ ఏమో చిన్న వైట్ గోలీలు కూడా అమ్మచ్చు
హ నా గదా సాల చెడ
హు చెప్పండి ఇంకా
ఏముంది చెప్పాలి మీరే
వర్షం పడ్డదాండి మీకాడా
లేదండి నిన్న పడింది ఈ రోజు లేదు
మాకు ఈ రోజు పొద్దున్న పడ్డది మళ్ళీ ఎండ కూడా వస్తూనే ఉన్నది ఎండ కూడా మళ్ళా
నాగ్ నిన్న లేదు నిన్న పడింది ఈరోజు ఏమి లేదు బాగానే ఎండ వస్తుంది
మా దగ్గర మళ్ళా పత్తి గింజలు పెట్టి చెడకొట్టి మళ్ళా పెడుతున్నారు ఇప్పుడు మళ్ళా వర్షాలు పడే వరికే
ఉ
హ్మ్మ్
ఫ్రైడ్ రైస్ తింటారా మీరు
తింటాం
బా తింటారా
ఉ తింటా మీరు చేస్తున్నారా ఇప్పుడు
అవునండి టిఫిన్కి ఏం చేయలేదుగా అందుకనేసి ఫైడ్ రైస్ చేసుకున్నాం ఊ
పంపియండి నాకు మరి
ఫోన్ లో చాలా దూరం రావాలి కదండి అక్కడికి వచ్చేసరి పాడైపోద్దేమో
ఫోన్ పే లో పంపియండి
ఫోన్ పే లో డబ్బులే వస్తాయండి ఫుడ్ రాదు
అయ్యో మీరు జోక్స్ ఉ లేదండి
జోక్స్ ఎందుకు వినలేదు ఇది కూడా ఒక జోకే
ఆహా విన్లే గా చూడలే గా అంటున్నా నేను ఒక పండుగ వస్తది ముసలమ్మ వాళ్ళ కొడుకేమో ఎక్కడనో ఉంటాడు
ఉ
ఆయననేమో పో అని అప్పలు కావాల అంటే ఇక ఫోన్ పే లో పెడతాను రా అని అప్పలు పెడతది ఇక
హు
అట్లా ఏం కాదు ఫోన్ పే లో పంపురీ తీసుకుంటాను
పంపించిన తీసుకొని తినండి
ఉ బాగుందండి మీరు చేసింది పంపారుగా
ఆ తిన్నావా
ఆ తిన్నానండి బాగుంది
ఇక్కడ ఇంకా వండలేదు మీరు అక్కడ తినేసారు కూడా ఇప్పుడే చేసుకున్నాను
హు ఎట్లా చేస్తారండి ఫస్ట్ అ
పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక టమాటా కోసి బాగా నూనెలో వేయించి ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా గా బాగా వేయించి గుడ్డు పగలు కొట్టి వె దాంట్లో ఉప్పు కారం సరిపడా పసుపు అవి అన్నీ వేసుకొని బాగా వేయించుకొని
ఉమ్
ఇకా గుడ్డు కూడా బాగా ఫ్రై అయింది అన్న తర్వాత అన్నం తీసుకొని దీంట్లో కలిపుతం కలిపిన తర్వాత లైట్ గా ఆ వేడి మీదే నిమ్మరసం పిండి
ఇంకా నిమ్మకాయలు ఉంటాయండి ఎప్పడికి
ఆ ఇంటి పక్కన చెట్టుందండి చెట్టు లో వాళ్ళని అడిగితే కోషిస్తారు
అవునా
అవును
మా దగ్గర నిమ్మ చెట్లు ఉండయి ఎక్కువ నిమ్మకాయలు కూడా ఉండయి
ఉమ్
జామకాయలు ఉంటాయండి చాలా మా అక్కడ
బా తింటారా జామకాయి
అంకల్ బానే తింటావు
జాంకాయలు బాగా పూలు మల్లె పూలు ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి
మా దగ్గర కూడా అన్ని చెట్లు ఉంటాయి అండి చామంతి చెట్లు మల్లె చెట్లు కనకాంబరా చెట్లు కూడా బానే ఉన్నాయి మామిడి చెట్టు కూడా పెట్టినం ఇం కొనుక్కొచ్చి మరి పోయే ఎండాకాలం
బతికిందా అది మరి
ఆ బతికింది కొంచెం పెద్దగా అయింది కూడా
ఉమ్
ఇంకో సంవత్సరం అయితే ఇక కాయలు కూడా వత్తాయి కానీ మస్ త కోతులు
మాకు కూడా చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎవి మాకిక్కడ తక్కువ
కోజులు ఉన్నాయి అవి ఎట్ల వాళ్ళని ఉంచుతాయో ఉంచ్చవో కాయలను తెలివది గా పచ్చడ ఏయిమన్నవి
ఆ పచ్చడివా పెట్టారా మరి పచ్చడి
ఆ పెట్టినామండి చాలా రోజులు అయితుంద్ పెట్టి మీరు పెట్టిర్రా
ఆ మేము పెట్టాం
నువ్వు పెడతావా మి అమ్మ వ పెట్టి పంపిత్తదా
మా అమ్మక్క రాదు మా అత్తమ్మ పెడతారు
అవునా మరి మీ అమ్మ వాళ్ళకి
మా అమ్మ వాళ్ళకి కూడా అత్తమే ఇవి పంపిస్తది
అవునా మంచి వాళ్ళ అయితే మీ అత్తమ్మ కొంతమంది వాళ్ళ పెట్టుకోరాదా అని కొంతమంది అట్లనే ఉంట్రు
లేదు మా అత్తమ్మ బానే చూసుకుంటారు మా అమ్మ వాళ్ళని నన్ను అన్ని
ఉమ్ అలాంటోళ్ళు దొరకడం నీ అదృష్టం
ఆ
ఉమ్
ఇంకా సంగతులు
ఇంకా చెప్పండి
అమ్మ వాళ్ళు ఏ ఊరు వెళ్ళారు
మా అమ్మమ్మోల్ల ఊరు
ఉమ్ దేనికోసం
మా అత్తమోల్లా నాన్న చనిపోతే ఇయాల ఐదోరోజు
కియా జూటానికి మీద ఇది ఎంటండి
మా అత్తమ్మోలా నాన్న చనిపోయిండు
అయ్యో అయ్యో మీరు వెళ్ళరా మరి
ఆహా నేను వెళ్ళను
అత్తమ్మ అంటే మేనత్త
కాదు మేనమామ ఆ
మేనమామ వాళ్ళ మావయ్య
ఆ ఆ పోయిర్రా మామేనమామ వాల్ల భార్య
ఉ
ఇంకా ఏం చేస్తున్నారు మీరు
ఏముదండి ఇప్పుడు ఆదివారం కదా
ఉమ్
ఇంట్లోనే తనిత్తం ముయించుకొని కొంచెం ప్రశాంతంగా పడుకోవాలి జర్నీ చే నిన్న ప్రయాణం చేసి వచ్చాను కదా అలిసిపోయాను రాత్రి సరిగ్గా నిద్దర లేదు
ఉమ్
ఇప్పుడు నిద్రపోవాలి ఒకత్తతే టమాటే వీకాపా ఈ దో కట రోటీ బడా ఓటీపీ చెప్పడానికి ఇదో
ఏమంటారు మీ పాప వాళ్ళు
ఉమ్ ఇక్కడికిస్తే ఇంట్లో ఉండరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళ తోని ఆడతా పాడతా ఉంటారు ఆ ఇంటికి నేను పిలిస్తే తప్ప రారు
అవునా మరి సరే అండి ఉంటానా
ఆ
ఉమ్